హలో.
హలో
హాయ్ అండి
ఎలా ఉన్నారు
బాగున్నా మీరు బాగున్నారా
బాగున్నాం
తేజు ముందుకు రా నాతో ఆ పేర్లు అంటే పైసలు రావు టు టు
ఏమండి ఎవరితో ఎక్కడ వాకింగ్ చేస్తూ అట్టున్నారు. హా ఫ్రెండ్స్ తో గ్యాంగ్ తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న. ఎక్కడ ఉన్నారు.
అవును అవునండి. ఉ చుహ తిన్నారా అండి.
తిన్నాం మీరు.
ఆ తిన్నామండి.
ఆహా. ఏం తిన్నారు.
నేను చపాతి తిన్న అండి మీరెం.
మేమా బైట మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళి. ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ బయట తినేసి వచ్చామండి హ్మ్ ఆ అవున.
ఆ ఎలా ఉంది అండి ఎలా అయింది అండి. రోజు మీకు.
మారి ఏం ఉంది అండి మామూలు ఎగ్జామ్స్ జరుగు తున్నాయి. కారియర్ మామూలు ఓవర్ ఇక పని కొంచం నిద్ర లేదు ఇప్పుడే పనుకుంటే చాలు అంతే ఇంకా.
మళ్ళీ రేపు ఎల్లుండి ఎగ్జామ్స్ ఉన్నాయి.
ఆరేప్ ఉంది. ఇక మర్నాడు నేను మేము ఎప్పుడో పార్టిసిపేట్ చేసింటే హ్యాకోతాం షీల్డ్స్ అని దాంట్లో మేము వాలంటీర్స్ గా లాగా ఉంటుంటిమి దానికి ఇంకా ఎగ్జామ్స్ మేం రాసిన్ లేదు అవన్నీ నెక్స్ట్ వీక్ పెడుతున్నారు ఉరికేల్డం కావట్లేదు అంతే ఇంక
దాని గురించి ఎ ఎండేసుండే షీల్డ్స్
టూ డేస్ ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లైక్ వన్ ఎత్ ట్వంటీ ఫోర్ హార్స్ ఒక రోజు ట్వల్తి స్టార్ చేస్త నక్స్ట్ రోజు ట్వల్ కి ఎండ్ ఐంది ఎక్స్పీరియన్స్ బాగుంది మీ ఇద్దరి మేలుకొని ఉండం కూడా నేను ఎంత తెలిదు మళ్ళీ
రాత్రుల్లో మేల్కొని ఫ్రెండ్స్ తో
ఆ బాగుండే సీనియర్స్ తో కి సీనియర్స్ తో ఆ రోజు మళ్ళీ లేదా బా క్రికెట్ మ్యాచ్ చూడం లూడో ఆడం ట్రూత్ అండ్ డేర్ ఉండం కొంచం బెటర్ బాగుండ
ఆ మనుషుల తో కోత్త మనుషుల తో కలవడం
ఆ బావుంటది
ఆ ఎంత మంది పార్టిసిపేట్ చే స్యారండి దాంట్లో
ఎంత మంది అంటే ఐదు ఇంటర్ కాలేజ్ అంట ఔట్ ఆఫ్ ద కాలేజ్ వచ్చి వన్ సిక్స్టీ మన కాలేజ్ వచి సి ఫోర్టిఫైవ్ అరౌండ్ సంథింగ్ అన్నారు
మ్ హ్మ్
సో టోటల్ టూ హండ్రెడ్ మెంబర్ సే ఆర్ ట్వంటీ సిక్స్ వాలైన్ స్ ఫోర్ టీచర్స్ వి చోడి
ఇకే ప్రైజ్ మనీ ఎంత పెట్టారండి
న ఇదేదబ్బా సిక్స్టీ ఏమో అన్నారు
ఆహా సిక్స్టీన్ హ నా సిక్స్ హ హ ఓకే ఓకే ఫస్ట్ ప్రైస్ కి అంతనా
ఆ ఫస్ట్ ప్రైజ్ అంతా మన్నకు ఐదే దబ్బా మా కాలేజ్ అన్ని ఒకటుంది మా కాలేజ్ లో పార్టిసిపేట్ చేస్తా మరి వాళ్ళకి వచ్చింది బట్ అది ఇదేదబా మా కాాలేజ్ పకే వచ్చ చిన్ననే బయట జడ్జెస్ కి తెలిదు వాళ్ళ డిసైడ్ చేసారు అఔటర్ జడ్జెస్ మాక్ విన్నే ఆ విన్నర్స్ అనౌన్స్ చేసేటప్పుడు పిలిసింది ది మా కాలేజ్ ఒచ్చింద
హుమ్ అది కూడా అలా చెప్పడం కూడా బెటర్ ఫస్ట్ ఏ తెలిసిందంటే ఇప్పుడు వేరే వాళ్ళు అనుకుంటారు కదా అన్ఫేర్ అయింది ఇది కాలేజ్ ఇది అని అప్పుడ్ ఆ
సో వి హ్యపీ ఫర్ దట్ అంతే హుమ్ మీ అదే చెప్ లేదంటే ఇం ఫ్రెండ్స్ అందరితో కలిసి బయటికి వెళ్ళాం అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆ ఇ చూడాలండి ఒప్పుకుంటే తిినడం లేదంటే లేదు ఎగ్జామ్స్ ఉన్నయ్ కదా ఎప్పుడు తింటా ఎప్పుడు తింటాం ఎప్పుడు లేవమంటే అప్పుడు లేడమే అంతే హుమ్
నెక్కివెళ్తున్నారండి
లేదండి అదే చూడాలి అనుకుంటున్నాం ఈ ఎగ్జామ్స్ ఏన్ని రోజులు ఉన్న ఎగ్జామ్స్ ఎప్పుడుడతారో తెలీదు వెళ్దాం అనుకున్న బస్ సుస్ చార్జెస్ ఎక్కువ
అవునండి
వెల్ అవ్వదు అట్లనే బస్ అంటే ఎట్ల ఏక్ కలేము హింగ అదే చూస్తూ ఉన్నామండి అం తెంగ
ఉమ్ మీకు ఏమంటే సాన ఇష్టం అండి లైక్ ట్రావెలు అలా ఉంటుంది
ట్రావెల్కంటే అంటే ఇష్టం బైక్ లో వెళ్ళడం తిరడం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి అ పెరుపట్ వన్ వనోఫ్చి ఒసారి ఎక్స్ప్రెస్ చెయాలీ అనిఉంది ఫ్రెండ్స్ ద్వారా ఎక్స్పీరియన్స్ చేసేసాం
ఆహా సోల్ందార్ గ్రూప్
గ్రూప్లో ముగ్గురు బాయ్స్ ముగ్గురు గర్ల్స్రు స్కూటీలు వేసుకొని
హా
బాగా ఎంజాయ్ చేస్తా ఒక్కసారి నేను వెళ్తాను లేదా అనుకున్నారు డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది కంప్లీట్ అయింది ఫైనలీ అది కానీ నో డ్రీమ్స్ ఊ అంటే లైక్ బారిలో ఇజదబ్బ మా ఊర్లో ఉన్నా కన్నా ఇక్కడ ఉన్నాం కొన్ని అన్నీ ఫుల్ఫిల్ అయ్యాం బాగుంది.
కి సౌత్
నార్త్ కి సౌత్కి ఇసుక ఉన్నంత రెన్స్ అక్కడ ఉండాం ఇక్కడుడాం చాలా డఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు.
ఆ ఒక ఒక చోటు ఇంకో వచ్చి ఇంకొక దో చోటుతో చదువు
ఆ మంచి ఎక్స్పీరియన్సే దాం ట్లో మళ్ళా కొత్త పిల్ల ఫ్రెండ్స్ పరిచయం అయ్యేది ఉంది బ్లాక్ బిల్డింగ్ అదేది ఉంది జరుగుతుందండి అంతా
ఇంకెందండి మీ హాబీస్ ఏంటి?
మా హాబీస్ ఏం లేదండి మంచి తింటాం నా మంచిగా తిని నిద్రపోతే చాలు బాగా ఫ్రెండ్స్ ఏ తిల్లార అంత తిన్నవ తెల్లరింద పండుకుందామ అంతే ఏం చేస్తున్నా అంటే మూడు చ జీవితంలోనే మాకు ఒక సార్ చెప్పిండ ఎందు రా జీవితంలో ఏముంది చెప్పు అంటే. మంచిగా చీ చా సంపా చేద్ ఎందుకంటే. తిన్డానీ కోసం. ఇప్పుడు ప్రస్తుతానికైతే అది ఒకటే చేస్తూ ఇప్పుడు ప్రస్తుతానికైతే అది ఒకటే చేస్తున్నా అండి.
అవునవును. ఇంకా వేరే ఎక్స్ట్రా కరికులటీస్ చేయడానికి కూడా మనకి అకాడ అకాడమిక్స్ ఇంకా. అక్కడే సరిపోతుంది కదండి
అదే కదండి ఏం చేయలేము టైమ్ దొరకలేదు అదే
కదా వాలి కూడా అవ్వదు కొంచం కష్టం అయితుంది
కష్టంమైపోతుంది. ఏం చెయమంటారండి ఇంకేం చేయలేం హ్మ్
ఏ మూవీస్ చూస్తారండి మీరు
రీసెంట్ గా మూవీస్ అంటూ ఏం చూ మూవీస్ పిచ్చగాడి అమ్మ చు చూస్తామా చూద్దాము పిచ్చ చూస్తాం ఈ ఈ టై పనిడి ఏదైనా చూస్తాం ఏ జోనర్ నైనా పర్లేదు
హ కొత్తకు ఏ వస్తే అవన్నీ ఆ కొత్తకు ఏ వస్తే అవన్నీ
అవే కొత్తగా వచ్చిదంటే అన్ని చూస్తాం ఏ రేట్ బా నచ్చితే ఇంకోకసారి చూస్తా నచ్చలేదు అంటే ఇక అసలు చూడం ఆ అంతే ఇంకా దాని మించి ఇంగే లేదు హలో మనక ఇంగా పో వస్తూండాం రావడం
క్లాస్
ఆవిస్ రీసెంట్ గా అవి చూసింది తిను రా అంటే ఎతింటం యుఫోరియా అనుకుంటా నేను చూసి లాస్ట్
యుపోరి ఇది తెలుగునా అది వేరే ఏ లాంగ్వేజ్ అండి
మూవీ జూ భూమిక హిరోయిన్ హీరో అన్ని లేదు హిరోయిన్ అయితే భూమిక తెలుసు కదా ఆ పవన్ ఏళ్లి ఏదో టీదే మా ఫ్రెండ్ చొప్పను సజెస్ట్ చేసింది చూసా. నచ్చింది పల్లెదే అబ్బా. బానే ఉంది.
ఎవరు ఫ్యాన్స్ అండి మీరు సౌత్ లో లైక్ నార్మల్ తెలుగు ఇండస్ట్రీలో.
బత్తాతమే బైకరమైన ఫ్యాన్స్ అండి మీరు. అదే దేవరా టూ పర్సం వెయిటింగ్ మీరు ఎవరండి మీకి ఫ్యాన్స్ మీకజోనర్ ఇష్టం.
నాకు రీసెంట్ వచ్చసిన మూవీలా అయితే. అంత ఓకే ఓకే ఓకే రీసెంట్ కు లాస్ట్. మూవీ అయితే రాజాసాభ చూశానండి
ఆహా.
ఇంకా ఫేవరెట్ కి వస్తే అప్పుడు చిన్నప్పుడుయితే ఇంకా రామ్ ఉంటుండే.
ఆహా
ఇప్పుడు ఏమో అండి అంత
ఆ ఆ అందరు మంచి అంతే ఈ దాని లేదు ఎందుకు మాకు ఎన్ టి ఆర్ ఇష్టం అంతే అన్ని సినిమాలు అందరివి చూస్తాము యొక్క హీరో ఎవరంటే ఈ హీరో అంతే మాకు అంత
ఆ ఉంటుంది కదాండి ఒక మోటివేషన్ వాళ్ళ స్టైల్ ఆటిట్యూడ్ అలా
సింప్లిసిటీ ఇష్టం సో ఆ పిచికి అంతే
ఇంకా కపుల్స్ లో వస్తే లైక్ ఇప్పుడు రీల్స్ హీరో హీరోయిన్ లో ఉంటే ఇది ఉందిగా అండి వాళ్ళు విజయ దేవరకొండ రష్మి ఇంకా టాప్ లో ఉన్నారు
ఆ ఇప్పుడు ట్రెండింగ్ మొత్తం మంత్రి ఏ ఏ సోషల్ మీడియాను ఓపన్ చేయ్ అవే ఈ వద్దులు బా వద్దురా ఈ సోషల్ మీడియా నుంచి ఈ సోషల్ మీడియా పోయాలన్నా, అదే సోషల్ మీడియాలో వాళ్ళే ఉన్నారు ఎక్కడ చూసిన ట్రెండింగ్ టాపిక్. ది పేరు బాగుందండి పేరు బాగుంది చానా అంటే చానా బాగుంది. ట్రెండింగ్ అయినా కానీ ద ఫర్ పెట్ జోడి ఇద్దరు సింప్లిసిటీ కానీ వేయడం కానీ ఎంజాయ్మెంట్ కానీ, నాకి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కన్నా. లేదాబా రష్మి మీకు మళ్ళా ఆనందు దేవరకొండ ఉండే వాళ్ళ బాండింగ్ బాండ్. మనపిస్తుంది వదీనా వదీనా త వా బన్
అప్పుడు సమంత కిల్ ఎలా ఉన్నారుో
ఆ అద ఉంటుండ బాగుంది బాగు
ఆ అవునవును వాళ్ళ అంత ఫేమస్ అయినా కూడా ఇప్పుడు షార్ట్ మూవీలో తీసారు చూడు షన్నూ రీసెంట్ వాళ్ళు కూడా చాలా బ బాగా అవుతుందండి
పేర్ బాగుంది రీసెంట్ గా అయితే మళ్ళీ ఇది బెల్లం కొండ శ్రీనివాసులు వాళ్ళ వైఫ్ కూడా బాగుంది తాను ఫుల్ అదే పెళ్లి సీజన్ హీరో ఒక అందరు పెళ్ చేసేసుకుంటున్నారు అందరు ఎవరు బ్యాచులర్ ఉన్నారు అస్సలు
డి ఏమైపోవాలి హీరోస్కి అంత పెళ్లి అయిపోతే
అదే కద ఈరోజు ఆ అ అదే కదా
ఆ
అదే చూస్తూన్ అయిపోయిందండిక వెళ్తూన్నాం పీజికి పీజికి వెళ్ళి ఇంకా.
హ
ఇంకా పనుకోవడం మార్నింగ్ ఎగ్జామ్ ఉంది లేదు చదవడం అంతే ఉంది అండి ఆ ఆ
మ్మ్
ఆ ఇంగ లాస్ట్ ఎగ్జామ్ రేపే అండి ఇంకేం లేదు
మ్మ్ హా ఇంకేంటి అండి
చెప్పాలండి ఇంకా ఆ
ఆ
మ్మ్
అరుణ్ నిమ్ దైతే అవుట. ఇంకేందండి ఎక్కడండి మీరు ఉండేది హాస్టలా పీ జీనా
పీ పీజీ లోనే ఉం డం కానీ ఇంక ఇంకా కాలే నిజం కదా పుడ్ బాగుండదు తిండం లేపోవడం ఇదే పరిస్థితి అంతే ఇంగా ఏం చేస్తాం అదే గదా. ఆ అదే ఆ ఓ చండి
మీకు ఆ ఆ అంత లేయండి ఓకే ఓకే బేసిక్ సరె అండి చదువుకోండి ఆ సరే అండి థ్యాంక్ యూ అండి హ